ఆ తెస్తుందండి
హ్మ్ హు ఒక్కే వట్ వినిపిస్తుందా వాయిస్ అని అడుగుతున్న
ఆ బానే వినిపిస్తుం
ఆ బావున్నామండి మీరు బావున్నారా
హ
ఏం జేస్తున్నారు
ఏం లేదు అండి కూర్చున్నా నేను కాళియే
ఔనా
ఏం
ఏం లేదండి ఇప్పుడే అల బయటకి ఏళ్లేసి ఓచ్చాం బయటికి ఏల్లేసి ఓచ్చి అట్ల కూర్చున్నాను. చిన్న వర్క్ మీద మీరు
ఏం లేదాండి మ్మ్
మీ వాయిస్ కొంచం డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి చూసుకోరా
ఇప్పుడోకేన్ అంటే మీ దగ్గర్నుంచే నాకు చాలా డిస్టర్బెన్స్ వస్తుందండి. లైక్ గాలి సౌండ్ లేదంటే
అవునా నేను ఇంట్లోనే ఉన్నాను బయటికి ఎట్టు ఎళ్ళలేదు.
సేమాండి నే నేనైతే హే ఫెయిర్ లో కూర్చున్నాను ఖాళీగా. టీ ఫ్యానా
అంటే నేను ఇగ కొంచెం వార్ కుంటే అట్లా కు అ చేసుకుంటున్నాన్ కాకపోతే మీకాన్ అంత డిస్టర్బింగ ఏం అంత బయట ఏం లేదు నేన్ ఇంట్లోనే చిన్న వర్క్ చే స్కుంటున్నాను.
అవునా ఇప్పుడు చూడండి నా దగ్గర్ నుంచి ఎమ్మన డిస్టర్బెన్స్ వస్తుంద.
హాలో
నా దగ్గర్ నుంచి ఏమైనా డిస్టబెన్స్ వస్తుందా మీకు?
ఆ ఏదో చిన్న చిన్న వాయిస్సెస్ ఇనవడ్తున్నాయి.
చిన్న చిన్న వాయిసెస్సా ఎవర్లేరండి ఇంట్లో అసలు నేను ఒక్కదాన్నే ఉన్న మావోల్లందరూ పండుకున్నారు.
అవున చిన్న చిన్న వయస్సెస్ వినవడ్తున్నాయి. మేబి ఆ సిగ్నల్ ఎమ్మన జంప్ అయితే గుడా అట్లే అవుతుంది కదా.
ఆ కావచ్
ఎక్కడో లోపల వినబడుతున్నట్టు వినబడుతుంది వాయిస్. ఇవల్దో సైడుకు అలా
లేదండి ఇంట్లో అందరూ పడుకుండి పోయారు. నెన్నొక్కదన్నా అన్
హవున
ఆ ఇంగ టైమ్ అయిందిగా. నిద్ర పోయే టైమ్ అయింది మా వోలకి అర్ధం కాదు.
ఆ మళ్ళీ నిన్న ఫెస్టివల్ గదా ఇగ టైర్డ్ అయిపోయింటారు వర్క్ చేసి కొంచం.
ఆ
ఇంక ఈరోజు కొంచెం రెస్ట్ కదా
ఇంకా అందరూ ఎటోలట్టు ఎల్లీపోయారుగా పడుకున్నారు.
అవునా ఇంగది రేప్ కూడ హాలిడే రేపు ఎట్లాగో రంజాన్ కదా
మీకు ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారా?
ముస్లిం ఫ్రెండ్స్ అంటే నాకు ఊ ఇంటర్ వరకు ఉండేది.
ఉమ్ అంటే మీ నైబర్స్ గాని, ఎవరైనా పక్కన గాని అటుఇటు ఎవరైనా ఉన్నారా?
ఆ ఉన్నారు మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉన్నారు.
ఉమ్ అంటే నార్మల్గా అంటే వాళ్ళ బిర్యానీ చాలా బావుంటదండి. వాళ్ళు ఎట్లా జేస్తారో తెలిదులేండి గాని బాగ్ కుక్ చేస్తారు బిర్యానీ. రంజాన్ అంటే సేమ్యాను బిర్యానీయేగా ఫేమస్ ఇంగ.
అదే షీర్ కుర్మ అంటారు గదా వాళ్ళు సేమ్యాని. బావుంది అసలు మ్ మా వాళ్ళ గా వాళ్ళు చేసినప్పుడు ఉన్నట్టు. టేస్ట్ నార్మల్గా ఒకసారి నేను ట్రై చేశాను అసలు రాలేదు ఎందుకో.
రాదు ఇంకాది వాళ్ళు నమాజ్ చేసాక చేస్తారూ అంట ఇంకా వాళ్ళు ఏమంటారంటే. నమాజ్ చేయడం వల్లే ఒచ్చింది అనేసేసి కొంతమంది అంటారు ఇగ.
ఆహ్ ఈగా వాళ్ళు అట్లా ట్రస్ట్ చేస్తారు కావచ్చు.
ఆహ్ ఎవర్ ఎవరు నమకమ్ వాళ్ళకి. ఇప్పుడు మన దాంట్లో కూడా చూడండి ఇపుడ్ దేవుడికి నైవేద్. ద్యం పెట్టే టైమ్ లో దేవుడి కోసం జేసినై అవి వేరే టేస్ట్ ఓస్తయి. అదే నార్మల్ గా మనం కుక్ చేసుకునీ తింటే అవి వేరే టేస్ట్ ఓస్తయి. మళ్ళ దేవుడు దగ్గర పెట్టేదైతే మనం టేస్ట్ కూడా చేయము టేస్ట్ చేయకుండ. కుక్ చేస్తాము అయినా కానీ సూపర్ సెట్ అవుతాయి.
అవును నార్మల్గా మనం కావాలి తినాలే అనుకోని చేసినప్పుడు అయితే. ఆహ్ టేస్ట్ ఉండదు ఏం ఉండదు.
రాద్ అది. ఏదొ ఒకటి తక్కువైతాది.
కానీ బాగుంటది మీకు షీర్ కుర్మ రెసిపీ తెల్సా అండి.
ఆహ్ నేను ఎప్పుడు అంటే షేర్ కుర్మ కుర్మా చేయలేదు లేండి గాని. ఆహ్ మా నార్మల్ సేమియా ఉంటది కదా పాయసం అంటాము. అది చేస్తా. షేర్ కుర్మ అంటే దాని. నేను అవి దాంట్లో యూస్ చేసే సేమ్యా నార్మల్ గా మిల్క్ లో వేసుకొని. తింటా అన్నమాట ఆహ్.
ఆహా ఆవి పేనిల్ అంటారు కదా.
పేనిల్ కాదండి.
ఆహ్.
పెనిలేనా అవి సేమ్యా ఏంచి ఉంటాయి బ్రౌన్ కలర్ లో సన్నగా ఆహ్.
ఆహ్ పేనిల్ అంట్.
ఓకే నాకు తెల్వదండి అంత ఐడియా లేదులే గాని.
ఇదా.
నార్మల్ గా వాడుతారు మంచిగా వేడి వేడి పాలలేసి. ఎస్ కాసేప్ ఒక వన్ మినేట్ అట్లా కుక్ చేసేసుకొని.
ఆహ్ అవునా బాగున్. నేను కూడా తిన్నాను పెనిలానే అంటారు వాళ్ళు ప్ఛ్ నార్మల్ గావి. ఇగ అన్ని ఇగ ఇంటి దగ్గరికి అమ్మొస్తారు మాకు.
ఆహ్ అ ఇక్కడ మా దగ్గర అయితే గోల్డెన్ బేకరీ అని అమ్ముతారు. దండి అక్కడ బాగుంటది అది.
ఉహు అవునా. దాని పైన అవి మిల్క్ లో వేయగానే పైన మంచిగా నెయ్యి అవి ఇలాగట్లా తేలుతా ఉంన్.
నా నేయిలాగా తెల్త ఉంటది. అవి ఎట్లా చేస్తారో తెలిట్లేదు కానీ.
ఆహ్. అవును కాకపోతే ఎక్కువ నేను స్వీట్స్ అంతా ఎక్కువ తినను.
ఉమ్.
టేస్ట్ బాగుంటుంది చాలా షుగర్ తక్కువ ఏసుకొని తింటాను. ఒక్కసారి తినగానే ఇంగ కడుపు ఫుల్ అయిపోతది
నిన్ను
మీం నార్మల్ గా మా ఇంటి దగ్గరకే ఓస్తారు ఆ అంటే మా అత్తమ్మ వాళ్ళకి తెలిసిన అతను ఇంకా అతను తెస్చిన్నప్పుడు ప్రతిసారి పిలుస్తాది తీసుకుంటార అని బాగుంటాయి.
ఉమ్ అయ్యే గాదు త కాలి బిస్కెట్. తనోస్తేయ్ ఐడియా ఉందా సేమ్ అది ఏమంటర్ అండి. ఆహ్. ఆహ్ మా దగ్గర అంటే సంత పెడతారు వీక్లీ వీక్లీ. ఎవ్రీ ట్యూస్డే ఆ ఆ సంత దగ్గరకి క్కెళ్ళేసేసి ఇంకా అక్కడ గొనుక్కస్తాం బాగుంటాయి అవి ఉన్ను చందమామ బిస్కెట్స్
ఆ చందమామ బిస్కెట్లు ఇప్పటికి అంటే అంత పర్టిక్యులర్ కాదుకన్ నా నార్మల్ గా బయటికి వెళ్ళినప్పుడుకు మా హస్బెండ్ తేస్తారు మా హస్బెండ్ కూడా బాగా నచ్చుతాయి
అవునా
బాగుంటాయి చానా ఇష్టాంగా తిన్ టం ఎటన్న బయటకి వెళ్తే ఖచ్చితంగా చందమామ బిస్కెట్లు కాపోతే ఓకే తినొచ్చు వాటిని అంతా మంచిగా కొంచెం నీట్ గా హై జిన్నాగ్గా చేస్తారు ప్లస్ అంత షుగర్ అనేది నార్మల్గా వేస్తారు అందులో
ఆ అవ్ను
అంత స్వీట్గా ఉండదు బా నార్మల్గా ఉంటది బాఉంటది మేము కూడా తింటం అప్పుడప్పుడు చాలా బాగుంటది అంటే ఒకప్పుడే ఇగ నైంటీస్ కిట్స్ కి ఇవన్నీ ఆల్మో స్ట్ తెలెసే ఉంటుంది ఇప్పడీ జనరేషన్స్ అయితే కష్
ఇప్పటి జెనరేషన్ అంత పిజ్జా బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ మొమో హా మొమోస్ లేనంతే ఇంకేంటిది ఆ అది ది శార్మ అని క్రిస్పీ చికెన్ అని లే కే ఫ్ సి అని ఇగ ఇవ్వే కే ఫ్ సి బ్యాచ్
అన్నీ జంక్ ఇప్పుడు తిన్నది మొత్తం జంకే
ఉమ్ స్టోర్ చేసిన ఫుడ్ ఫ్రోజన్ ఫుడ్ తింటారు
అవును ఒకప్పుడు బయట జంక్ తిన్నాగానె అ ది హెల్దీగా అనిపిచ్చేది కొంచెం
ఆ అవును ఉహ్ అయినాదా అప్పట్లో ఎన్ని స్టాల్స్ ఇన్ని ఫుడ్ స్టాల్స్ ఇన్ని రెస్టారెంట్స్ ఎక్కడివండి ఎక్కడో ఒకటి ఊర్లో ఊరికొకటి ఉండేది ఇప్పుడు గల్లీకోకటి అయిపోయింది
అవును అప్పుడు మళ్ళీ ఏదైనా ఉంటే ఇంటికి అమ్మొచ్చేది ఇంటి దగ్గరికి అన్ని వచ్చేది కదా
ఉమ్
మంచిగా వాళ్ళే ప్రిపేర్ చేసుకొని హోమ్మేడ్ గా తయారు చేసుకొని తెచ్చేది ప్లెస్ వాళ్ళకు జాబ్ పుడా అట్లావుంటుంద అట్ల ఒక ఉపాధి లాగా యూజ్ అయ్యేది ప్లస్ మనం కూడా కొం హెల్దీగ నిదప్పుడు
ఉమ్
ఇప్పుడు అన్ని క్లాస్ సెకండ్స్ లో మిషన్స్ అన్నిటికీ మిషన్స్ వచ్చేసాయి ఫుడ్డు కూడా మొత్తం జంక్ ప్రతిది మెషినే తయారు చేస్తుంది అది ప్రతోక్కటి కుకింగ్ అయినా అన్నిటికీ ఇగ లేజినెస్ పెరిగిపోతాంది మనుషులకు
అలా అయిపోచది అవునండి
ఉహ ఇంకేం చూడాల్సి వస్తుందేమో
ఆ ఇంకా పోన్ పోన్ అని అంటున్నరు కాని ఏమో క్యాప్సిల్స్ అంటున్నారుగా ఇంగా టాబ్లెట్స్ వేసుకోవడమే ఫుడ్ తినేది ఉంట అనిది వచ్చేసి చూడాలిగా ఎట్లా అయి
తిన్నారు
మెడిసన్ ఇంగ మెడిసన్ తో బత్కాల్సొస్ కావచ్చు రానున్న కాలం లా రోజు రోజుకి
అవును ఇప్పు అయితే ఆల్మోస్ట్ చిన్నదానికి ప్రతిది సెలెబ్రేట్ అయిపోతుంది కదా
ఉమ్ సరేనండి ఉంటాను మరి
ఉమ్ సరే అండి